హలో
హా బాగున్నార
బాగున్న మీరు బాగున్నారా
ఆ ఏం చేస్తున్నారండి.
ఏం లేదు ఇప్పుడే తిన్నామండి. మీరు
మేం కూడా ఇప్పుడే తిన్నాం.
ఏం కూర
క్యాలిఫ్లవరు
అవునా
మీదండి.
పులిహోరా
అవున
మ్ హు
పులిహోర మీ ఫేవరేటా
ఫేవరెట్ అని కాదు కాని మేస్లో పెట్టిండు ఆ
అవునా హాస్టల్లో ఉంటారా
అవును
మ్ హు మధ్యాహ్నం ఏం కర్రీస్ చేస్తారు.
ఈ రోజు శుక్రవారం గదా ఎగ్ ఉం ంటది. టమాటా కర్రీ ఉంటది.
అవునా ఎగ్ పెడతారా వీక్ ఎన్ని సార్లు పెడతారు ఎగ్గు
టూ టైమ్స్ ఎగ్ ఉంటది. టూ టైమ్స్ చికెన్ ఉంటంది. రెండ్ డు సార్ల్ ఎగ్ రెండు సార్లు చికెన్ మీగత రోజులు పాప్డాలు
ఓహ్ పాపడాలుంటాయా ఓన్లీ పాపడాలే పెడత
అంటే ఎక్స్ట్రా కూర కాకుండా పాపడాలుంటది ఆ రోజు ఎగ్గుంటదండ్
నంజుకోవడాని క లేకపోతే పాపడాలతోనే అన్నం మొత్ త్తం కంప్లీట్ చెత్తర
తి పాపడలతోటి ఎలా తింటారు. కర్రీ ఉంటది. ఏదైనా ఒక కూర ఆ
మీరు సినిమాలు చూస్తారా
చూస్తామ్ నేను విడగా అవి చూసా
ఏం మూవీ
కపుల్ ఫ్రెడ్లీ
బాగుందా
బాగుంది బానే ఉంది చనిపోతది లాస్ట్ కి హీరోయిన్
ఎవరా అమ్మాయి
ఆమె మిస్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఫైవ్ కో ఫోర్ కో
హీరోయిన్ పేరేంటి ఆ సినిమాలో
ఆ సినిమా లో ఏమో అంత గుర్తుకులేదు
సినిమాలో కాదు రియల్ హీరోయిన్ తెలుసా నీకు
తెలియదు సినిమాల కూడా తెలువదు అంటే తెలుసుకాని మర్చిపోయినా హ్హ్ మ్
హీరో ఉన్నాడా దాంట్లో
ఉన్నాడు హీరో పేరు కూడా తెలవదు నాకు ఇది నాడు నాగుమూవీ చూసారా మీరు
మాడ్ ఆ
ఆ
ఆ ఆ చూసా చూసా
అందులో ఉంటాడు చూసినావా
ఈ హైట్ ఉండేడి
ఆ ఆ అవును ఆయనే
మ్మ్ హ్హ్
ఈ హీరోయిన్ ఏమో ఫస్ట్ మూవీ ఆమెది ఇప్పుడే కొత్తగా చేసింది
కొత్త హీరోయినా అయితే
అవును చనిపోతది లాస్ట్ కి ఒక డిసీజ్ వచ్చి
అయ్యో స్టోరీ అంతా మిస్ ఇగ ఎట్లా ఐందమే ఆ దాని గురించేనా
ఫస్ట్ వీళ్ళిద్దరు కలుసుకుంటారు అంటే జాబ్ కోసం అని చెన్నైకి వెళ్తారు అక్కడ వీళ్ళిద్దరికి జాబ్ రాదు ట్రై చేస్తా ఉంటారు అండ్ల ఫ్రెండ్స్ అయ్యి ఇక తర్వాత పెళ్ళి పెళ్లి చేసుకుంటారు అమ్మ నాన్న ఒప్పుకోరు హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెల్లిపోతారు ఆమెను ఇంటికి
హ్హ్
ఇంటికి తీసుకుపోయినప్పుడు తెలుస్తది ఆమెకు డిసీస్ వచ్చిందని అప్పుడే అందరికి హాస్పిటల్ లో స్కాన్ అయితే అక్కడ నుంచి అక్కడ హీరో తీసుకెళ్ళ్ళి పెళ్లి చేేసుకుంటాడు హాస్పిటల్ నుంచి తీసుకెల్లీ
మ్మ్ హ్హ్
కొన్ని రోజులు కలిసి ఉంటారు తర్వాత చనిపోతది
రాద చనిపోద్దా హీరో పిచ్చోడు అయితడా
అట్లా ఏం కాదు ఏమో ఇగ అప్పటికే అట్లా అయిపోయింది టీమ్ వర్క్
అదే ప్రేమికుడే ప్రేమికుడు సినిమాలో ఏదో ఉంటది కదా ప్రేమికూడా ప్రేమ దేశం ఏదో సినిమాలలా సమతింగ్ సినిమాల ఆ బడుగు హీరోయిన్ నన్ను వాళ్ళిద్దరు ఫస్ట్ లేచిపోయి పెళ్లి చేసుకుంటరు పారిపోయి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ వీళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నాం రండి ఇంటికి పోదా అని తీసుకొని పోయి అన్నీ బాగా కొడతారు హీరోయిన్ కొట్టి హీరోయినే ఆ తాళ తీసి వాన్ మఖం మీద వేసి తీసుకొని పోతారు వాళ్ళు ఇంటికి తీసుకొని పోయి వేరే టైనే కి ఫోన్ చే వేరే టైంకి పెళ్లి చేసి పంపిస్తారు ఆ మనం పంపించినాక వీడు నన్న నన్న న ని తిరుక్కుంటా పిచ్చోడు అయితాడు వీడు
అయ్యో
హీరో ఆ హీరో చోడ అవుతాడు అయితే ఒక రోజు ఒక ప హీరోయిన్ కి లాస్ట్ సినిమా అయిపోయే ముందు హీరోయిన్ కి ఒక కొడుకు పుడతాడు కొడుకో కూతురు పుట్టాది అయితే వాళ్ళ హస్బెండ్ హీరోయిన్ హీరోయిన్ పాప ముగ్గురు బండి మీద నడిచిన ట్రాఫిక్ లో వెళ్తా ఉంటే ట్రాఫిక్ సిగ్నల్ సిగ్నల్ పడలేదని అక్కడ ఆగి ఉంటరు ఉన్నప్పుడు ఈ హీరో ఉంటుడు కదా ఇంతకు ముందు లవ్ నెక్స్ట్ హీరో ఆ వాడు నన్ను నన్ను న న ఆడుకుంటూ వద్దా అంటాడు అస ఏ ఏడతాం తెలుసా ఆ సినిమా చూస్తే ఏడతాం నమ్ముతాం మళ్ళ తర్వాత జోకులు వేసుకుంటే బ చూసినంత సేపు ఎంద్ర ఈ బాధనీ ఏంది అసలు ఈ లవ్ అంట ఇట్లుంటదా అని ఇట్లా అనుకొంటాం చూసాక నన్న నన్న నన్నంగా అన్నది గుర్తుకొచ్చి ఫుల్ నవ్వుతుంది జోక్
అయ్యో లాస్ట్ కి ఏమయిది మరిగా
అయితే లాస్ట్ కి ఏం ఆయతాది ఆన్ ఆలా కూర్చో అయితేలా అయితే హీరోయిన్ చూతంది హీరోయిన్ ఆ హీరోయిని చూసి ఏం చేయాలి నా వలనే ఇట్లా అయిడు అని అది కళ్ళు తిరిగి కింద పడుతాది ఏతే వాళ్ళ హస్బెండ్ తీసుక పోయి ఆ వాళ్ళ హస్బెండ్ తీసుకుపోయి హాస్పిటల్ ఉంటే అది హాస్పిటల్ నుంచి కూడా పారిపోయి హీరో ఎక్కడున్నాడు ఎక్కడున్నా రోడ్ లో పడి తిరుగుతా ఉంటది తిరుగుతే ఇగో ఒక చెత్తకుండకాడ అవు పడతాది అవు పడితే నేను నేను నేను మీ అ దాని పేరు ఎంత గుర్తుకొత లేదు కానీ నేను నేను అనేత చెప్తా అంటది
మ్
చెప్తే వాడు గుర్తు పట్టాని ఈ సిచ్యువేషన్ లో ఉంటాడు నన్న నన్న నన్న అనుకుంటే పోతనే ఉంటాడు వా బా నిన్ను కోటతా అంటాడు ఆగం ఆగం అయితాది అప్పుడు వాళ్ళ హస్బెండ్ చూస్తతే వాళ్ళ హస్బెండ్ కి మ్యాటర్ మొత్తం చెప్తుంది ఆ హీరోయిన్ చెప్తే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి తీసుకు కొని పోయి వన్నీ తేట చేసి మంచిగా నీట్గా చేసి ఒక ఆ అన్నది ఆశ్రమం ఉంటది కదా అందులో జేపీత్తడు థీమ్ ఆట డైరెక్టర్ రియల్ స్టోరి ఆట ఈ సినిమాల ఈ సినిమా లాస్ట్ కొత్తది ఈ రియా ని నిజంగా జరిగిన స్టోరీ ఇలా గొప్పవాడు ఎవరంటే తల్లిదండ్రులు కాదు ప్రేమికులు కాదు ఆ పెళ్లి ఆ హస్బెండ్ ఉంటాడు చూడు ఆయనే ఆయనే సిచూవేషన్ సిచూవేషన్ అర్థం చెస్ కని ఆయన ఒక ఆయన ఒక మనిషిలాగా చేసి ఒక హాస్టల్ లో చేర్పిస్తాడుగా ఆయన మంచోడు కానీ
సర అవున
మళ్ళా ఆ స్టోరీ చెప్పింది ఆ హాస్టల్లో లో జరి రియల్ గా స్టోరీ చెప్పింది వాళ్ళ హస్బెండ్ తీ రెండు వాలచ్చపిడు
ఆ
అలా రెక్టర్కి
ఆహూ బాంది కానీ ఆయన పిచ్చోడు అయిపోయిండు కదా
ఆ పిచ్చోడు అయిపోయిండు కానీ లాస్ట్ వీళ్లు బాగా చేత్తారు క మంచిగ చేతారు
ఆ
పిచ్చోడు అయిపోతాను నిజంగా న వాళ నన్నన్నా అని తిరుగుతా అంటే ఫుల్లు నవ్వుతు కని మస్త్ యాక్టింగ్ చేసిండు అసలు
ఎవరు హీరో ఎవరు
హీరో మనీ ఇది ఆ ఇది ఒక మూవీ ఉంటుంది చూసాను ఒక రెండు మూడు సినిమాలే తీసాడు. ఉ ఏం సినిమా తీసాడు ఇంకా
ఏమోలే నీ ఫేవరెట్ మూవీయా ఇప్పుడు
కాదు ఛీ ఆ స్టోరీ ఉన్నది ఇప్పుడు నేను స్టోరీ చెప్పినా కాబట్టి స్టోరీకి సింక్ అయ్యేలాగా ఉన్నద అని చెప్పినాను నేను అది
అవునా మీ ధురేందర్ మూవీ చూసిర్రా మీరు
ఉ చూలే
ఉహు అది కూడా కొత్తదే మొన్న రీసెంట్గా వచ్చింది. ఇంకా మేడ్ ఇన్ కొరియా ఉంటది. ఆ సినిమా కూడా బాగుంటదంట. ప్రియాంక మోహన్ ది కొరియాలో తీసింది ఆ మూవీ కన్ చూడలే
కొరియా అర్థమయితదా అండి
అహ అలానేది తెలుగు మూవీయే కానీ తీసింది కొరియాల తీసిండు
ఉహు
అ
ఉ నీ ఫేవరెట్ మూవీ ఏంటి మరి
అన్నీ చూస్త మాక్సిమమ్
నేను కూడా అన్ని చూస్తా కాకపోతే ఇప్పుడు మా టీవీ బాలేదు డిస్ప్లే పోయింది.
అఓ ఫోన్ లా అయనా ఇప్పుడు ఫోన్ లో చుడ్ చ్చగా మా హాస్టల్లో మక్ ఫోనే
అదే ఫోన్ లో చూస్తే కానీ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపియ్యదు. అయితే నైట్ పోన్లో ఆ ఒక మూవీ చూసింది పురుషోత్తమ అని ఏదో మూవీ ఉంది అది జూస్తుంటే ఆ మా హస్బెండ్ కి నచ్చక ఫోన్ గుంచుకొని పోయి స్విచ్ ఆఫ్ చేసి పడుకు పోవ నన్నెడు సోది మూవీ అసలు యూట్యూబ్ల
ఎవరి హీరో ఎవరు స్టోరి ఏంటి దసలు
స్టోరీ అంటే అంత బాగా చూలే స్టార్టింగ్ లో పని చేసినావు హీరో అవునే ఏమో రాజ్ తరును ఏమో ఉంటడుగా
రాస్తారణ అవునా ఉ ఉ
ఇంకా ఈరోయిన్ ఎంట్రీ కూడా రాలేదు ఇంకా అప్పుడే బంద్ చేసేసీ
మీరు జూన్లో ఏసారిగా కొంచెం జూత్తే అర్థం అయ్యేవి
అవును ఈ ఈ రోజు జూడాలి అనుకుంటున్నా ఆయన లీవ్ టైం లో
అచ్చా పని ఉంటే పని చేసుకోండి ఏం లేకుంటే చూడండి
ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పని ఉంది. పని అంతా అయిపోయినంక చూస్తా. ఇంకోసేపు అయితే పిల్లలు వస్తరు ఆ వాళ్ళు స్కూల్కు పోయి హాఫ్ డేనేగా ఒక ఆమె వచ్చింది ఇంకొ ఒకామే వస్తది ఇగ
గింత ఫాస్ట్ గా వచ్చింది
వాళ్ళక్ ఫాస్టే ఉంటది నరసరి గాబట్టి
అవునా నరసరియా
ఉమ్ ఎగ్జామ్స్ ఏ ఓన్లీ ఇంకో అమ్మాయి సెకండ్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి వాళ్ళకు
అవునా ఇంగా ఎగ్జామ్స్ అయిపోయినంకా హ సెల్లవులే ఉంటాయి గదా
ఆ ట్వంటీ ఫైవ్ నుంచి హాలిడేసే వీళ్ళకి
హ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ఇంకా ఫైవ్ డేస్ గూడా లేనట్టుందిగ మరే
ఉమ్అవును
మేము ఫీజులు ఏమో ఫీజులు ఫీజులని తీసుకుండ్రు వీళ్ళకి మార్చి నెల నుంచి హాలిడేస్ ఇస్తున్నరు కనీసం ఏప్రిల్ దాంక గూడా ఉంచుతలేడు
ఎండలు కొడుతున్నాయా గదా మీ మీ సైడ్ వర్షం బడ్డదా నిన్న మొన్న
వర్షం ఏం బడ్లే గాని చల్లగున్నది ఈ రోజు కొంచెం ఎండొ చ్చింది
ఉమ్
అట్ సైడ్ బడ్డదా
పడ్డది నిన్న మొన్నా మొత్తం దర్షానికన్నా ఎక్కువ ఉరుములే ఉన్నయ్ అ వర్షం కొంచెం వత్తే ఉరుములు మెరు పుల్ పెద్ద పెద్ద వచ్చినాయి
లంచ్ ఎన్నింటి జేస్తారు వన్ అవుతుందా
కూర్చోపెడతారు మాకి ఇగ మేము ఇష్టం ఉన్నప్పుడు పోవచ్చు రెండున్నర వరకు పెడతారు పన్నెండున్నర నుంచి
ఎప్పుడు ఆకలయితే అప్పుడు అప్పుడు తింటరా
ఆ
ఉ
ఇంగా ఒకటిన్నరకి అట్లా పోతాం
హుహూ
సరే అండి మరి
ఆ అవు